హలో
హలో
నమస్తే అండి
నమస్కారం అండి బాగున్నారా
బాగున్నం మీరు ఎలా ఉన్నారు
బాగున్నానండి
ఓకే ఏం చేస్తున్నార్
ఏం లేదండి ఊరికే ఉన్నాం బయటకి వెళ్ళను ఇప్పుడే ఫ్రెండ్స్ తో వచ్చాను ఇప్పుడు
ఓకే
మ్ మీరేం చేస్తున్నారు
మ్ ఎం లే ఇప్పుడే జ్యూస్ కలిపాను పిల్లలకు చేసిచ్చి ఆ ఫోన్ మట్లాడుతున్న
ఓకే
ఈ రోజు మనం ఫుడ్ గురించి మాట్లాడుదాము
ఆ సరే అండి
ఓకే మీకు నార్మల్గా ఏ ఏ ఫుడ్ అంటే ఎక్కువగా ఇష్టాం
స్పెషల్ గా అని ఏం లేదండి ఏదైనా పర్లేదు అడ్జస్ట్ అవుతాను ఇంగ ఎక్కువ అంటే చపాతి అంటే ఎక్కువ తింటనండి
ఓే అంటే మీరు ఫుడ్డి కాదా
వడ్డీ కాదండి ఒకప్పుడు ఉండే అన్న ఇప్పుడు ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది అనమాట తినేదాని మీద
ఓకే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఎల్లిపోయింది
అవునవునండి ఒకప్పుడు ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళినప్పుడు ఒక బిర్యానీ తినేసి తర్వాత ఇంగ హాఫ్ తింటుండే ఇప్పుడు ఒకటి కూడా తినలేకపోతున్నా అనమాట
ఓకే అంటే మీరు అలా అంటున్నార
మ్ అంటే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయిందండి అవి తినాలా ఇవి తినాలా అనే కోరిక కూడా ఏం లేదు
ఓ
మ్
మీ ఫేవరెట్ ఫుడ్
ఫేవరెట్ ఫుడ్ అంటే నాకు చపాతి అంటే ఇష్టం అండి చపాతి ఏదన్నా అందులోకి వెజ్ తాలింపులాగా చేస్తుంటారు కదా బీట్రూట్ క్యారెట్ అలా
ఓ
ఆ ఆ అలా అయితే బాగా తింటా ఉమ్ మీకండి మీకేం ఫుడ్ అంటే ఇష్టం
నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం నాన్ వెజ్ ఎక్కువగా లైక్ చేస్తా నాన్ వెజ్ లో కూడా ఎక్కువ ఫిష్ లే
వాయిస్ బ్రేక్ అవుతుంది
పవర్
హలో
హలో
ఆ చెప్పండి ఆ వినిపిస్తుంది
గ్యాప్ ఇచ్చి ఫుడ్ లో నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం
ఓకే
ఎక్కువగా ఫిష్ చికెన్ ప్రిఫర్
అవునా మటన్ తినారా ఎక్కువ
తింటం కానీ మటన్ తినడం తక్కువ అంటే నాన్ వెజ్ ఏదైనా ఓకే
ఓకే చేయడానికి కూడా వస్తుందా మీకు అన్ని ఫిష్ మటన్ చికెన్ అన్ని అంటే ఈ నాన్ వెజ్ బాగా తింటా అన్నారు కదా అదే చేయడానికి కూడా వస్తుంద కదా మీకు అంటే దాంట్లో వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా చాలా
ఎస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తా యూట్యూబ్ లో ఏది కళ్ళకు కొత్తగా కనపడుతదొ. ఫస్ట్ ట్రయల్ చేసి వస్తా
ఓకే
ఏది కొత్తగా కనిపిస్తే అదే ట్రై చేస్తా ఈ రోజు ఎగ్ పెప్పర్ చికెన్ అండ్ కాజు చికెన్
ఓకే ఓకే
ఈరోజు పొంగల్ చేశా
ఆ
అమ్మ నార్మల్ గా నాకు ఫుడ్ ఎక్కువ అంటే బయట ఫుడ్ అంటే బాగా ఇష్టపడతా అంటే ఏదైనా వెరైటీగా ఆ ఉంటే అంటే ఖచ్చితంగా ట్రై చేయాలి నేను
ఆ
అంటే తినడం ఎక్కువ తినలేం గాని ప్రతిది టేస్ట్ ప్రతిది టేస్ట్ చేేయాలని కోరికనమాట అంతే డిఫరెంట్ గా వినిపిస్తే మాత్రం
ఆ అవునవును
యూజువల్ గా నేను ముందు వర్క్ వెళ్ళేటప్పుడైతె అక్కడ అక్కడ బాగా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని తీసుకునే వాళ్ళం
ఉమ్ ఆ ను బయట తినాలంటే ఏ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట ఐటమ్స్ ఇంట్లో అయితే అన్ని చేయడానికి కష్టం అవుతుంది
బ్రెడ్ వెరైటీస్ ఎ
ఉమ్
అ
అహ
నార్మల్ గా అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టమా లేకపోతే హోం మేడ్
హోమ్మెటే బాగా తింటా అండి
బయట తక్కువ
బయట తక్కువే ఆ బయట అంటే ఇంకా తినేది ఎప్పుడైనా బిర్యానీస్ లేకుంటే మండి అలా తింటావాడి అంతే ఇంకా అంతకు మించి వేరే ఏం తినము అన్నమాట
ఈమధ్య స్ట్రీట్ ఫుడ్స్ కూడా బాగా లైక్ చేశాను అనమాట అంటే స్ట్రిక్స్ లో పెట్టుకుంటారు కదా ఇలా నైన్టీ నైన్ వెరైటీ దోసస్ అనేసి డిఫరెంట్ దోసా ఐస్ క్రీమ్ దోసస్
అవును అవును
ఇలా అంటే షవర్మ ఇలా చిన్న చిన్న వచ్చిన వాటి అలాంటి వాటి అంతా బాగా వెళ్ళే వాళ్ళం అంటే మంచిది అదే సమోసా కచోరి
ఆ
ఇలాంటి వాంత బాగా వెళ్ళే వాళ్ళము అంటే ఇప్పుడు తగ్గిపోయిందిలే అప్పుడు బాగా తినేవాళ్ళ అప్పుడు బాగా ఇప్పుడు తగ్గిపోయింది అప్పుడు తినే వాళ్ళం ఇప్పుడు ఫుడ్ గురించి కొంచెం అంటే అదేంటి అవగాహన అవగాహన వచ్చిది తగ్గిపోయింది
ఆ
ఆ
అంతే అండి ఏదైనా ఒక ఏజ్ వరకే అనమాట ఎక్కువ ఆసక్తి ఉంటది తర్వాత తగ్గిపోతాది
ఉ మీకు వంట వచ్చా
నాకు వంట ఏం రాదండి కాఫీ టీ అలాంటివి చేస్తాను ఇంకా చిన్నవి ఏమన్నా చిత్రాన్నం పులిహోర అలాంటి చేస్తూ ఉంటా పెద్ద పెద్ద వంటలు ఏం రావు అన్నమాట
ఉ
ఇంకా చికెన్ కర్రీ చేస్తా చేసుకుంటుంటాం అన్నీ అంతే రూమ్ లో చేసుకుంటుంటాం
ఆహా అంటే రూమ్ లో చెప్ ఎవరు మరి మీకు
చఫ్ ఎవరు లేదండి అందరూ ఒకొ ఫైవ్ మినిట్స్ చేరుకుంటే అదే వంట అవుతంది అన్నమాట
అంటే దానికి పేర్లు ఏం ఉండవు
ఆహా అంతే ఏదో ఒకటి చేసేయాలా ఆకలి అవుతుంటది కాబట్టి అందరు ఎలా ఉన్నా తినస్తారు అన్నమాట
ఉ
ఆకలితో ఉన్నప్పుడు టేస్ట్ తో పనిలేదు కదా
తెలీదు తిరగది
ఉ హు
ఇంకా కర్రీస్ బయట నుంచి తేచ్చుకుంటారా ఎప్పుడన్న
ఆ అంటే మాక్సిమం ఒక రోజే మేము కుక్ చేసుకునే సండే టైం అట్లా ఫ్రీ ఉన్నప్పుడు ఇంగ మిగతా టైం లో మేము ఓ రైస్ ఇక్కడ చేసుకోని తర్వాత కర్రీస్ బయటే తెచ్చుకుంటాండి హోటల్స్ లో
ఓకే
హ్మ్ చేసుకోడానికి టైం ఉండదనమాట
హ్మ్ హు
ఆ అవి చేసినా చే చేయొచ్చు కానీ తర్వాత పాత్రలు క్లీన్ చేయడాని కీ గొడవలు వస్తాయి అనమాట
ఓకే అంటే అది కూడా మీరు ఈ రోజు వీళ్ళు ఈ రోజ్ విల్ లేదా ఒక వీక్ వన్ వీక్ వన్ వీక్ ఫిక్స్ చేసుకుంటే అలాంటి గొడవలు రావ్
ఆ అంతే అండి ఇదే ఈ రోజు ఒకరు రేపు ఒకరు అలా చేసుకుంటా ఉన్నా అది అయితే అంటే నేను తినను అని ఇంకోకరు అంటారు నేను తినలే కాబట్టి ఈ రోజు నేను వర్క్ చేయను అంటారు
ఆ ఓకే
ఆ ఇంక ఫ్ కొంతమంది కరెక్ట్ ఆ టైనికి ఏదో ఒకటి బయటకి వెళ్లడమో లేదా ఫోన్ వచ్చింది అని ఫోన్ మాట్లాడుకుంటు ఉండడము ఏదో ఒకటి జరుగుతది అనమాట
హ ఇలాంటివన్నీ కామన్ గా ఉంటాయి లే ఎవరి రూమ్ లో అయినా
హ్మ్ అందుకే అండి ఊరికే ఎందుకు అని చెప్పి చేసుకునేది అనమాట తెచ్చుకునేది తినేది హ్మ్
ఓకే ఇంకా అంటే మీ ఫేవరెట్ ఫుడ్ చపాతి అన్నారు కదా స్నాక్ ఐటెమ్
ఆహా అవునండి స్నాక్ అంటే బారా మసాలా తింటాన్
ఓకే
హ్మ్ మీకు అండి
నాకు అంటే బేక్ ఐటమ్స్ లైక్ అంటే పప్ అలాగా
ఉంద హా హ్మ్ కేక్స్ తింటుంటారా మీరు
టి పిజ్జా బర్గర్
నా
పనీపూరి ఇవన్నీ తినడం తక్కువ ఎప్పుడొసారి అనమాట ఆ
ఆ గోబీ తింటు ఉంటారా అంటే ఎక్కువ ఫేమస్ కదా
అవును కానీ రేర్ గానే అం రేర్ గానే అంటే టూ మంత్స్ కి వన్స్ అలాగా
ఆహా
మోస్ట్లీ బయట ఫుడ్ ప్రిఫర్ చెయ్యం అన్ అందుకు ఆగదే ఇప్పుడు వదిలేసాం మట
ఓకే
కంప్లీట్ గా అవాయిడ్ చేసేసాం బయ్
అ హెల్త్ కాన్షియస్ అయిపోయారా
కొంచెం గా అవ్వాలి కదా
అవునండి
కెన్ థాంక్స్ ఫర్ షేరింగ్ యియర్ వాలబుల్ టైం
ఓకే అండి
ఓకే ధన్యవాదాలు అండి
ఓకే థ్యాంక్ యూ